చెప్పండి
ఏం చేస్తున్నారండి
చదువుకుంటానం అండి
ఏం చదువుతున్నారు అవున్ దండి తిన్నార తిన్నానండి నేను చదువు అయిపోయిందండి
అయితే ఏం జాబ్ చేస్తున్నారంండి
జాబెన్ త్యాన్
అంటే జాబ్ కోసం ఏం సర్చింగ్ చేయలేద
జాబుల్ రాక మానేసం అండి వినొచ్చేస్తండి
కట్ జాయ్ ఏం లె
అయ్
అంటే ఎవరని ఇన్వెస్ట్ చేసే వాళ్ళని కంపెనీస్ దగ్గరకు వెళ్లి కనుక్కోవచ్చు కదా అంటే మేము మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తెస్తాము అని అట్ల
అడిగామండి ఎవరు పెట్టమన్నారంండి ష్యూరిటీ అడుగుతున్నారు వద్దులే అండి